హెలో హలో ఏం జెస్తున్నావ్
ఏం లేదూ నువ్వు
ఏం లేదూ ఖాలీ ఇప్పుడే డిన్నర్ చేసినా ఇట్లా వాకింగ్ చేస్తున్నా మర్ ఎండలా హు ఇంకా హాలీడేస్ ఎప్పుడు
హాలీడేస్ ఎయిట్ నైటీన్త్ జూన్ నుంచి అంటా మా ఫ్రెండ్ ఇప్పుడే అనింది
అవునా మీ వాయిస్ సారిగా వినిపియ ట్లేదు
అవునా ఏం చేస్తున్నరు మీరూ
మీ వాయిస్ సరిగ్ వినిపియట్లేదు అంటున్నా ఏం లేదు కాలీ మొబైల్ కొంచం దగ్గర పెట్టుకునీ మాట్ ఇక్కడ రా మీ వాయిస్ వినిపియట్లేదు
ఏం లేదు ఏం చేస్తున్నారండి ఈవాళ్ళంతా ఏం చేస్నావ్
ఏం చేయ్నండి పొద్దున్నె లేసి కొసేపు చదువ్కొని త్రిషుదై కాలేజ్క్ కెళ్ళాను
హ్మ్ మీర అప్ కొంచెం అండి ఆప్తరం డి
అంటే రెస్పెక్టివ్ నాకు చిన్నప్పటి నుంచి అలవాటు అందుకనే మీకేం ప్రాబ్లం లేందంటే ఐ కేన్
ఆహ
హ్మ్ కాలేజ్కి వెల్లినావ మరి ఇవాళ ఆహా తిన్నావా మరి
డైలీ రొటీన్ తిన్నానే కదండి చెప్పింది మీకు
అవునా అంటే నీకు మూవీస్ యాక్ట్ చేయడం చాలా ఇంట్రెస్ట్ ఉందని చెప్పినావు కదా
పర్సెంట్ ఇంట్రెస్ట్ కానీ నా డైరక్ట్ చేయడం ఇష్టం చానా
అవునా అంటే మా ఊర్లో నాకు తెలిసినన్న ఉన్నాడు ఆయప్పడు ఇండస్ట్రీలోనే ఉంటాడు మీకు ఏవన్నా రావాలంటే
ఆ
ఒక్కడే ముఖ్యమా